అ హలో
ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఇప్పుడే అన్నం తింటున్నావవ్, మీరేం చేస్తాల్లు?
నాన్న ఏమి లే ఇట్లా కూర్చున్నాండి నార్మల్గనే
ఉహు, తిన్నారా మీరన్నం?
ఆ తిన్నానండి
ఆహా ఏం కూర చేసేళండి మీరు
మాది కోడిగుడ్డు కూర అండి, కోడిగుడ్డున్న ఉల్లాకులు తెలుసాండి?
ఆ తెలుసా
ఆ అవి రెండు పచ్చినిపికలి వేసి ఉం అయినా అండి చాలా బాగుందండి కూర
అవును అండి అవును ఈ మధ్యలో మీరు న్యూస్ చూస్తారా అండి
ఆహా చూడట్లేన్, అన్ చూడనండి ఎక్కువ
ఆహా ఈ మధ్యలో ఒక క సంఘటన జరిగింది తెలుసా అండి మీకు?
ఉ తెలియదండి
అదే మొన్న ఒక వైషూ అనే యూట్యూబ్ ఛానల్ అమ్మాయి కటిల్ కటిల్ ని పొడిశి చంపేసిందండి వాళ్ల ఆయన
అయ్యో ఎందుకండి
ఏమో అండి అయితే వాళ్ళది ఏమైందంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఫస్ట్ ఏజ్ లేదండి ఒక పద్దెనిమిది సంవత్సరాలే ఉన్నాయి
ఉమ్ అవునా అండి
అయితే పద్దెనిమిది సంవత్సరాలక వాళ్ళ లవ్ మ్యేరేజ్ అనమాట, మా లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళు లవ్ చేసు కున్నారు చేసుకుంటే వీళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంట్ల ఒప్పుకోలేదుని, అబ్బాయి ఏం చేసిండు మందు తాగిండండి.
హ్మ్మ్ అవును
ఆ మందు తాగుతే, ఇగ వీళ్ళు గుడ ఏమనుకున్నారు అబ్బాయి మందు తాగి, ఈమ కోసం గింతగణం చేస్తాండు కదా మంచిగానే చూసుకుంటడు కావచ్చు అనుకొని, ఆ అబ్బాయికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసిల్లండి. వైషూ అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసిర్రూ. వైషు అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినంక, ఆ ఒక ఐదు నెల ఐదు నెలలు ఆరు నెలల తర్వాతకి, అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిందండి. ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ కూడా తీపిచ్చిండి అసలు వేస్ పటిగాడు అంతా
అలాంటి వాళ్ళు ఉండకూడదండి చనిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ ప్రెగ్నెంట్ కూడా చేయించాడు ఇప్పుడు ఏమైందంటే మొన్న ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి తరపు నుంచిళ్ ఏం ఆస్తి వీట్లు ఇస్తలేరుని అమ్మాయిని బ చాలా ఇబ్బంది పెట్టి అమ్మాయిని చంపేసిాడుండి కత్తితోని పడిచి
అవునండి మరి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు లేరా అండి
అంటే ఇ వాళ్ళ అమ్మన వాల అత్ అత్తయ్య కూడా వీళ్ళతో అబ్బాయికి వెళ్ళి సపోర్ట్ ఇచ్చి ఆమె కూడా ఈమని ఎట్లా చంపాలి వీళ్ళు ఏమని చంపితే వేరే ఏమ వస్తి కట్నం గట్లా ఇస్తారని చంపేసి ఇలాండి అసలు పాపం గోరంగా
ఆహా అవున మరి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏమనలేదండి ఆ చనిపోయిన వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు
అమ్మాయి కూడా ఇప్పుడు ఆమె నగు నాలుగు నెలల ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడే కడుపుతోనే చంపిండ అండి అసలు వేస్ట్ అంతా
ఓ ఓహో అవునా అండి ఎట్లే జంప బుద్ధయ్దండి సలవాల అమనై అయితే మళ్ళీ లవ్ మ్యారేజ్ అంట
మళ్ళీ లవ్ మ్యారేజ్ అండి వాళ్ళది మళ్ళా అమ్మాయికి అన్నదామ్ములు అంటే వాళ్ళ పెద్దదలు చిన్నదనాలు అందరూ కలిసి పదమూడు మంది అన్నదమ్ములటండి పాపం
ఆహా అవునా అండి
మంది అన్నదముల్లలో
ఉమ్ అన్న వాళ్ళు బాగా ఏడుస్తున్నట్టు తున్నారే
ఇగాళన్నా ఇగాళ్ళ అన్న ఏం చేస్తానంటే రోజు ఆమె చనిపో ప్పిన అక్కడ బొన్నగిట్లా పెడతారు కద
అ
అక్కడి వెయ్యి వాళ్ళ అన్న గిట్లా అన్నయ్య పడుకొని ఆమెకొక ఒక ఒక అంటే ఒక ఇల్లు కట్టటి అన్నే ఇగ చనిపోయినా కాన్నే బొంద పెట్టిన అన్నే ఇల్లు కంటిండూ బొంద బేట్టే ఇప్పుడు గన్నే పాన్డుకుంటానండి నాన్ అసలు
ఉ హుమ్
మరీ గోరం అది అసలు ఈ రోజు ఆమెకు బిర్యానీ తెచ్చి పెడతా అండి ఇప్పుడు
మరి అతన్ని ఏం జేసిర్రండి
అతను ఏం చేసిండాన్టే ఆ విషయం మొత్తం ఏమైందంటే వాయనా వాయనా చంపిండు చంపి బయటకి వెళ్ళిడు అండి బయటకి వెళ్ళిన తర్వాతకే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకు డౌట్ వచ్చి వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళిలాటండీ వాళ్ళ ఇంటి ఇంటికెళ్ళే లోపు ఆ అమ్మాయి చనిపోయి ఉంది
ఆహా
పోయి ఉన్నప్పుడు ఆయన కత్తితోని పోడిసిన బట్టలు ఉంటాయి కాద అండి బట్టలన్నీ ఒక బిడ్ కింద పెట్టి ఆయన వేరే కాడికి పారిపోయిడు అసలు
అండి దొరికిందా అండి మరి
ఆ దొరకలేదండి అంటే ఇగ ఆయనే ఆయనే డైరెక్ట్ పోయ్ జైల్లోకి పోయిండండి ఆయన డైరెక్ట్ జైల్లో పోయి ఇప్పుడు జైల్లోనే ఉన్నాడుని ఇప్పుడు ఆయన కూడా కొంచెం ప్రాణశితులనే ఉన్నాడాడని తెలిసింది ఆయనతో పా ఆయనతో పాటు వాళ్ళ అమ్మ నాన్న ఆ ఇంకా వాళ్ళ అన్నదమ్ములు అందరు కలిసి మన ఆ వైషు అనే అమ్మాయిని చంపుదామని ప్లాన్ చేసి జేసిండ్రటాన్డి
డి వాళ్ళకి చెల్ అంటే బిడ్డలకి గిట్లా లేరా అండి గద్ది గద్దగోరంగా చేసారు
ఏమో అండి అసలు పాపం అసలు ఆ అమ్మాయి కూడా ఎన్ని పద్దెనిమిది సంవత్సరాలే ఉందట అండి అసలు
ఉహు
ఉమ్ మరీ దారుణం అండి అదైతే ఉమ్ ఇంకొక ఇంకొక అమ్మాయిని ఏం చేసాలంటే ఇక్కడ మాకాడ ఆ వాళ్ళు ఎక్కువ ఒక్కటే వాళ్ళతో ఉంటాలని ఆయన ఇంట్లోనే పెట్రోల్ పోసి కలా పెట్టిండండి వాళ్ళ అమ్మన్ను వాళ్ళ భార్యను
వా అమ్మో అంత గోరం చేస్తురా అండి ఈ సమాజం
ఆ అసలు మరి అంటె దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయండి
ఉమ్ అవునని
అసలు ఎందుకు ఇట్లా సమాజం మొత్తం ఇట్లా అయితుందో అర్థమే అయితులేదండి ఇప్పుడు మా అక్కడ కూడా మా మొన్న మా కళాశాలలో కూడా ఒక అమ్మాయి ఆ లా ఈ లవ్ చేయడం వల్లనే ఒక అబ్బాయిని లవ్ చేయడం వల్లనే ఉరి పెట్టుకొని చనిపోయిందండి
ఇంత ఘోరం జరుగుతుంద అండి నేను న్యూస్ చూడట్లేనండి ఈ మధ్యలో
ఆ నేను ప్రతి రోజు న్యూస్లు చూస్తానండి అందుకని వార్తలు చూస్తా కాబట్టి నాకు అన్ని వివరాలు తెలుస్తాయండి
నేను చూడట్లేనండి అమ్మాయిలకి బయటకి వెళ్ళ అంటేనే భయ అయితుందండి ఎమ్
యా ఈ క సమాజంలో అమ్మాయిల కన్నా అబ్బాయిలే అబ్బాయిల కన్నా అమ్మాయిలే చాలా డేంజర్ ఉన్నారండి నిజంగా
అవునండి
అంటే అందరు అమ్మాయిలు అట్లు ఉన్నారు కదండి కొందరు అమ్మాయిలు అట్లు ఉన్నారండి ఇప్పుడు
అ అవునండి
ఆ అసలు మరీ అంత దారుణంగా ఉన్నారండి పరిస్థితి అంటె అసలు ఘోరం అంటే ఘోరంగా ఉన్నారు
అవునండి ఘోరం ఉందండి మనము ఇట్లా బయటికి వెళ్ళట్లేం కాబట్టి మన తెలివట్ ట్ లేదు కానీ ఘోరం అంటే ఘోరంగా జరుగుతున్నాయండి
ఆ ఇప్పుడు మొన్న ఇప్పుడు మళ్ళా వళ్లుగారు జరుగుతు కటండి అంత గ్యాసులు దొరుకుతలే వాట ఇవన్నీ అంత ఇబ్బంది అయితే కావచ్చండి పరిస్థితి అంతా
అవునండి ఎట్లుండాలి ఏం కదనండి ఇంకా మనమయితే గ్యాస్ లేకుండా అయితే ఇంక ఎట్లా ఉండాల ఇంకతా అండి
ఉమ్ అయితే ఇప్పుడు ఈ అమ్మా ఈ అమ్మాయి అమ్మాయి వా మొన్న చనిపిన అమ్మాయికే ఇప్పుడు ఇక్కడ మన సీఎం వారు అంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనేటనే ఒక ఆయన ఆయనకి ఇప్పుడు వాళ్ళకే పదిహేను కోట్లు ఏమి ఇచ్చిండటండి
ఎవళ్ళకి వైష్ణవి వాళ్ళ కాండి
వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చిలాట వాళ్ళ అమ్మా ఆమె జాబ్ చేస్తుందిని వాళ్ళన్న వాళ్ళ నాన్న వాళ్ళ డాడీకి కన్ను పోతే కన్ను కూడా పెట్టిస్తాని చెప్పిందిట అంట
అవున అండి
నీకే అని కూడా చెప్పిందట అంత అట్లా ఆయన అమ్మాయికి అట్లా అసంటి అసలు మ లవ్ మ్యారేజ్ చేయకుండానే అయి పోవండి అసలు గోరంగా
అవునండి వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో అండి
ఆ మరి ఘోరం ఇక వాళ్ళ అమ్మ మొత్తం అసలు ఇక మెంటల్ అంటే కొంచెం కిరాక్ కిరాకే చేస్తానండి ఇప్పుడు అల్ వాళ్ళ ప్రతిీ రాకికి వాళ్ళ చెల్లెకు ప్రతి రాకికి తులం తులం పెడతారటండి వాళ్ళ అందరన్నదమ్ములు కలిసి బంగారం అనేది
చాలా గారభంగా పెంచారని కుంటాండి వాళ్ళ చెల్లని
పదమూడు మంది అంటే ఏందండి మామూలు విషయమా
కాదండి అది
పదమూడు మంది అంటే ఇప్పుడు ఇ వాళ్ళ మళ్ళ వాళ్ళ సొంతం మీ వాళ్ళ అన్ననే ఇక ఆమె కడిగి పోతాడు రోజు ఆమె ఎక్కడైతే బొధ పెట్టిలో ఆమె మీ అట్నే వాడుకుంటానండి అసలు
మరి ఇంక అతన్ని బ పకనియర్ కావచ్చు అండి ఇంకా చంపేస్తారు కావచ్చు అతన్ని కూడా
ఇ ఆయనకు కూడా దేవుడు అనేవ ఉంటాయి డైరెక్ట్ ఆయననే ఇప్పుడు కొంచెం ఆయనకు ఏమో అవుతుందని హాస్పిటల్ ఇసిలాడి నేను
అవునా అండి
హాస్పిటల్ ఇస్తే మరి ఇప్పుడు ఎట్లున్నాడో ఏమో తెలియదు కాని అందుకని మీరు చూసిలా చూడలేదు అని మీకు ఒకసారి చెప్పుదామని
నేను చూడట్లేనండి
ఆహా అంటే ఇలాంటివి చూడండి ఇప్పుడు ఈ కాలాన అంటే మొత్తం అవే జరుగుతున్నాయి కాబట్టి టే చూస్తేనే బెస్ట్ అండి మనకి ఏ ఎక్కడ ఏం జరిగేది కూడా తెలుస్తది
ఆ చూడాలండి ఇగ ఇప్పటికంట చూస్తాండి
అప్పుడు ఒక లాంటిపోయిన సంవత్సరం ఏమో ఆయన మురళి అనేటైనా మన దేశం కొరకు పోరాడిం చేసిండండి ఆర్మీ అనేటైనా ఆ అప్పుడు మనం దేశాన్ని కాబట్టి కాబడిందే ఆయన మండి అసలు
అవునండి ఇంకాసుంట వాళ్ళని
భారతదేశాన్ని కాపాడిందే ఆయన అండి అసలు ఇప్పుడు ఆయన కోసం ఎన్నో ఎన్నో యుద్ధాలు చేసినోళ్ళు కూడా ఉన్నారు కానీ ఈయన ఒక్కడే మరణించిండ అండి అసలు
హ్మ్ హు అవునండి
మ్మ్ అయినా ఇప్పుడు ఆయ ఆయన కో ఒక చనిపోయినందుకు కూడా ఒక వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళ అమ్మ నాన్నకు కనిపియ్యడు గాని వాళ్ళ అమ్మ నాన్నకి అన్ని ఫెసిలిటీస్ అంటే మనకి ఏమేమి కా వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని ఇచ్చసిళ్ళండి ఈ పాపం అలాంటి సాయపడేటోళ్ళు ఉంటా ఉన్ అలా నే మన కాడ మా కాడ కూడా మా కా మా కళాశాల నుంచి వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఆ పైసలన్నీ జమ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసినామండి మేము కూడా
అవున అండి చాలా మంచి వారండి మీ కాలేజీ వాళ్ళు కళాశాల వాళ్ళు
మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇ అలా ఇవాళ ఏమో ప్రోగ్రాం ఉందండి అంటే కళాశాలలు ఏమనా పోటీలు ఉన్నాయి కావచ్చండి అందుకనే ఇప్పుడే ఇక తింటున్నాం కళాశాలకు వెళ్దామని చూస్తున్నామ్మ్ అండి మేము
సరే అండి ఆ సరే అండి
పే